హలో
హలో
ఆ ఆ బాగున్నాండి మీరు బాగున్నారండి
ఆ బాగున్నాము అండి ఏం చేస్తున్నారు ఆ ఇప్పుడే తిని అట్లా కూర్చున్నానండి బయట
అవునా అండి
ఉమ్ మీరు తిన్నారా
ఆ తిన్నా అండి తిని ఇప్పుడే అలా కూర్చొనిన్నానండి
ఏం టీలా అన్నద ఎంటిన్నారు
మాముూలుగా పెరుగు తోటే తింటున్నాం అండి
ఆ ఎందుకు ఎండలు బాగున్నాయనా
ఆ అవునండి ఎండలు ఉన్నాయేనో బాగా తిరుగుతున్నామండి
ఆహ
ఉమ్ ఈ ఎండకి ఒక స్కూల్ కొత్తగా స్కూల్ పెడుతున్నామండి
అవునా
ఆ ఒక్ ఒకటి నుంచి పది వ తరగతి వరకు స్కూల్ పెడుతున్నాము
ఆ
ఇప్పుడు కొంచెం పిల్లలకు కూడా తెలిదు కదా చాలా మందికి మనం స్కూల్ పెడుతున్నామని
అవునండి కొ చాలా స్కూల్స్ నుంచి టీచర్స్ కూడా తిరుగుతున్నారు పాంప్లేట్స్ పట్టుకొని
ఆ ఆ అదే అండి మేం కూడా చేసేది పాంప్లెట్స్ పెట్టుకొని ఒక ఆటోలో తిరుగుతూ ఉన్నాము
ఆహా అవునా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారండి ఇది ఈ ఈ
దగ్గర దగ్గర రెండు నెల్ల నుంచి మేమిదే తిరుగుతున్నామండి
ఆహా
స్కూల్ కి పర్మిషన్ కూడా వచ్చింది ఆల్రెడీ ఇక తిరగటనికి పాంప్లెట్స్ ఒకటి పంచుతున్నాము పన్నెండు ఇక ఇంకొక కొన్ని రోజులు అయితే స్టార్ట్ అయితాయి కదా స్కూల్లు
అవును
స్కూ స్కూల్ మొదలైతే ఇక మేము స్కూల్లో ఇక పిల్లలని జాయిన్ చేపించడము
ఆ
చిన్నగా అన్ని పనులు స్టార్ట్ అవుతాయండి
ఇంగ్లీష్ మీడియం ఏనా అండి మొత్తం
ఆ ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది అండి
ఆహ
ఆ
మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి ఫీజులు ఎట్లా ఉన్నాయి ఏంటి మీ స్కూల్ల్లో
ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేము ఏమి అనుకోలేదండి అంటే మా ఇంకా టీచర్లు కూడా ఏమి లేదండి
అవునా
ఆ ప్రజెంట్ టీచర్లను పెట్టి ఇవన్నీ పెట్టేసి ప్రజెంట్ అయితే అందరికి తప్పు స్కూలోనే చూస్తామండి
ఆ టీచర్స్ కూడా చూస్తున్నారండి
ఆ టీచర్స్ గురించి కూడా వెతుకుతున్నామండి
అయితే మాకు ఏమైనా అవకాశం ఉంటదా అండి మేము కూడా కొంచెం డిగ్రీ వరకు చదువుకున్నాము
మీరు డిగ్రీ చదివారండి
ఆ అవునండి
డిగ్రీ చదువుకుంటే చాలండి మంది ప్రైవేట్ స్కూల్ కాబట్టి నేను మాట్లాడతాను మనకి మీరు దేంట్లో అవగాహన ఉందండి మీకు ఏ సబ్జెక్ట్ అంటే తెలుగులో ఉందా హిందీలో ఉందా ఇంగ్లీష్ లో ఉందా
ఆ తెల్ తెలుగే అండి తెలుగు చెప్తాను
తెలుగు చెప్తారా అండి
ఆ
సరే అండి అయితే మేము మీరు ఒకసారి మీరు చదివిన పత్రాలను తీసుకొని మా దగ్గరకు వస్తే
ఆ
డిగ్రీ వరకు చదివారు కాబట్టి ఆ పత్రాలను తీసుకొని వస్తే మిమ్మల్ని తెలుగు టీచర్ గాక పెట్టేస్తామండి నాకు ముందు టీచర్లు అంటే కరెక్ట్గా లేరండి ముందు టీచర్లని మేము వెతకాలే ఉపాధ్యాయులు వాళ్ళు ఉంటేనే కదా మనం పిల్లలకి నాణ్యమైన చదువు చెప్పేది
అదే అండి మా పిల్లల్ని కూడా ఇంత ముందు ఒక స్కూల్లో అంటే ఇక్కడ మాకు దగ్గర అని స్కూల్లో వేస్తే వాళ్ళు ఫీజు సంవత్సరం సంవత్సరం ఉన్నకొద్ది ఫీజు ఎక్కువ పెంచేస్తున్నారు మాకు ఇబ్బంది అయిపోతుంది అట్లాగా మేము కూడా అదే ఆలోచించుకుంటున్నాము ఏదైన మంచి స్కూల్ దొరికుతే బాగుండు వేద్దాము పిల్లల్నీ అనే అనుకుంటున్నాము
అదే అండి అయితే మీకు ఇబ్బంది కూడా లేదండి మీరు మా దగ్గర మీ పిల్లల్ని జాయిన్ చేయించండి మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎలాగో టీచర్ లాగా చేస్తారు కాబట్టి మీకు కూడా మీతో పాటే ఉన్నట్టు ఉంటది వాళ్ళకు కూడా
హా ఓకే అండి ఇగ అట్లా టీచర్గా చ ఛాన్సె దొరికినా కూడా ఆ మంచిగ పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళొచ్చు రావచ్చు కావాల స్కూల్ ఫీజెస్ కూడా ఇదవుతాయి
ఇంకా మీరు ఇందులోనే కాబట్టి టీచర్ చేసేది మీకు కొంచెం స్కూల్ ఫీజు కూడా తగ్గి చ్చే ప్రయత్నం కూడా చేస్తామండి తగ్గిస్తాము
ఆ
కానీ ఫస్ట్ కాబట్టి ముందే పెడుతు న్నాము కాబట్టి కొంచెం అలా అలా నడిపిస్తు తామండి ఇంక మీకు తెలుసు ల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మీ పే మీ ఇ పక్కల ఉన్నవాళ్ళని కూడా కొంచెం పిల్లలుంటారు కా అండి
ఆ చెప్తా చెప్తా అండి మాకు ఇం పక్క పక్కన పిల్లలు కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మా లాగానే అదే స్కూల్ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ స్కూలు అట్లా ఫీజులు సడన్గా పెంచేస్తున్నారు ఎట్లా ఏంటి అని మాతో పాటు ఇంకా వేరే తోటి పేరెంట్స్ ఉంటారు కదా మేము వెళ్ళినప్పుడల్లా అంటా ఉండే వాళ్ళు మీరు మాకు తగ్గించి ఆ మీరు మాకు తగ్గచ్చి మా పిల్లలకి ఇస్తే మేము కూడా వేరే వాళ్ళకి చెప్త ప్తాము వాళ్ళను కూడా తీసుకొస్తామండి
తప్పకుండా తగ్గిస్తామండి మీ పిల్లలలకు తగ్గిస్తాము మీకు కూడా శాలరీ కూడా మీకు నెల నెల ఇచ్చేటట్టు మీకు ఒకటో నెల ఒకటో తారీఖు కల్ల మీకు మీ డబ్బులు మీకు జెమ చేస్తామండి
ఆ సరే అండి అయితే అట్లయితే ఓకే అం
ఆ ఏం కాదండి పర్వాలేదు పదవ తరగతి వాళ్ళైనా ఏం కాదు తొమ్మిదవ తరగతి వాళ్ళైనా ఏం కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా
ఇప్పుడు స్కూల్లో ఎల్కేజీ యుకేజీ ఉందాండి ఫస్ట్ నుంచేనా
ఫస్ట్ కానుంచండి ఎల్కేజీ కానుంచి టెన్త్ వరకు ఉందండి
ఆహా మొత్తం టెన్త్ వరకు అదే మరి స్కూల్ మీ ఓన్ గా నైనా ఆ బిల్డింగ్స్ ఒక బిల్డింగ్ ఎనా ఎట్లాగ ఉందండి
ఆ బిల్డింగ్స్ అన్ని ఓన్ కాదండి రెంట్ కి తీసుకుంటున్నాము
ఆహా
ఆ అద్దెకు తీసుకొని పెడతామా పెడుతున్నాము
ఉ
ఉ ఉ బాగా టీచర్స్ కొరత వస్తా ఉందండి వాళ్ళ ఒక్కటి ఉంటే మనం పిల్లలని మంచిగా మంచి చదువు అనేది వాళ్ళకి అందుతుంది
అవునండి అదే అదే ఇప్పుడు ఎట్లాగ స్కూల్స్ అన్ని
ఉంటది ఇప్పుడు నువ్వు అక్కడ ఎన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టావ అన్నది కాదు ముఖ్యం అక్కడ మనకుచ్చి వచ్చేసి వాళ్ళు కరెక్ట్గా చదువుకుంటే చదువుకోవాలి అంటే పిల్ల టీచర్లు కరెక్ట్గా ఉండాలి
అవునవును ఇప్పుడు అందులో స్కూల్స్ కూడా ఈ మంత్ లోనే ఈ నెలలోనే
ఈ నెలలో నుంచే మొదలవుతున్నాయి
అవును పిల్లలందరు ఎక్కడెక్కడ బుక్స్ యూనిఫార్మ్స్ కోసం పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అసలు ఎక్కడ జాయిన్ చెపియాలి బుక్లకి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి బట్టలకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చాల చాలా ఆలోచనలతో తిరుగుతున్నారు మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు కూడా చాలా ఉన్నారు
అదే అండి మాకు స్కూల్ ఫీజులతో పాటు మేమైతే మేము డ్రెస్లు కూడా ఫ్రీ దాంట్లోనే కల్పిస్తామండి డ్రెస్లు గానీ బుక్స్ కానీ అన్ని మా దగ్గరే ఉంటాయి మీరు బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన పని కూడా ఏం లేదు
అంటే యూనిఫోమ్ మీరు
యూనిఫామ్ ఉంటుంది అది మేమే ఇస్తాము అది మీరు బయటకు వెళ్ళి కుట్టించుకోవాలి
అంటే ఇక్కడ ఇవి మీ దగ్గరే దొరుకుతాయిడి యూ
ఆ ఆ యూనిఫామ్ కూడా మా దగ్గరే ఉంటుందండి మళ్ళీ పిల్లలకి ఇబ్బంది లేకు డా మళ్ళీ బయటకి వెళ్ళ ఆ షాప్లలా తిరుగుతారు కదా మళ్ళీ అవన్నీ దొరకవు కరెక్ట్ గా ఉండవని మేమే క్లాత్ తీసుకొచ్చి మా దగ్గర ఉంటది ఆ పిల్ల గడు సైజుచూసి మీకు ఇస్తాము దాన్ని బట్టి మీరు కుట్టించుకొని
బుక్స్ మరి బయట బుక్ బుక్ షాపులలో తీసుకోవాలా మీ దగ్గరే దొరుకుతాయిండి
బుక్స్ కూడా మా దగ్గరే దొరుకుతాయండి బుక్స్కి కొంచెం అంటే వేరే ఫీజు ఉంటుంది బుక్స్ మాత్రం
ఆ అదే అదేలెండి ఎక్కడైనా కట్టాలి అదే లండది ఆ ఏందో వెళ్లడం రావడం ఎట్లా అండి మరి బస్సు సౌకర్యం గాని అట్లాగ ఏమన్నా ఉందా
బస్సు సౌకర్యం కూడా ఇప్పుడైతే లేదండి నేనైతే మా చైర్మన్ తో మాట్లాడాము బస్ సౌకర్యం కూడా చేద్దాం అప్పుడే పిల్లలు మనకు కూడా వస్తారు ఆ కరెక్ ట టైం కి అనేది అందుకుంటారండి లేకపోతే వాళ్ళు బస్ లేకపోతే ఆటోలలో రావటం ఆ ప్రైవేట్ బస్సులలో రావటం గవర్నమెంట్ బస్సులలో రావాలంటే వాళ్ళకి ఇబ్బంది కూడా అవుతుంది మిగతా ప్రయాణికులతో రావాలంటే ఇబ్బంది కదా అండి
ఆ ట్యాన్ కి పొద్దున్నాయి్ కాబట్టి ట్యాన్ కి ఏవి దొరకవు మళ్ళీ మనం ఆటోస్ అని వేరే వెహికల్స్ ఏమన్న మాట్లాడాలంటే ఇద్దరు ముగ్గురికి రారు వాళ్ళు అదే స్కూల్ కి బస్ ఉందనుకో అందరితో పాటు సమానంగా పిల్లలు పొద్దున్నే వెళ్తారు శక్షేమంగా వెళ్ళలి బస్లో వచ్చే వరకు కొంచెం పేరెంట్స్ కె కొంచెం టెన్షన్ అనేది ఉండకుండా ఉంటదండి
అదే అదే అండి ఎందుకంటే బస్ లో మొత్తం పిల్లలే ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అ వాళ్ళకి ఆ జర్నీ చేసినట్టు కూడా ఫీ ఆ అనుభూతి ఉంటుంది అందులో అంటే అందరు కలిసి ఉంటారు కాబట్టి ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు
ఆ ఇప్పుడు ఆటో పంపించాలంటే ఒక మా ఇద్దరు మన ఇద్దరు పిల్లలకి ఒక ఆటో రావాలంటే తను కూడ డబ్బులు ఎక్కువ అడుగుతాడు మళ్ళీ తను ఒొక్క రోజు వస్తడు రాడు టైం కి అట్లా ఉంటాయి పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు పేరెంట్స్ కి తల్లిదండ్రులకు భయనే ఉంటది
అదే అదే అవునండి ఇప్పుడు అందుకే మేము కూడ మా చైర్మన్ తో మాట్లాడాము నిన్న మాట్లాడాము అయితే ఇప్పుడే కదా మనం పెట్టింది స్కూలు మళ్ళీ అప్పుడే అని అంటున్నాడు ఒక ఐదు ఆరు నెలల తర్వాత బస్ కూడా పెడతామని చెప్తున్నారండి
సరే అండి అయితే మా పిల్లల్ని కూడా స్కూల్లో జాయిన్ చేస్తాము మేము కూడ వస్తాము ఒక రోజు వచ్చి అప్లికేషన్ ఫామ్ చేస్తామండి
ఆ సరే సరే అండి ఓకేనండి మీ పక్కన ఎవరైన ఉం వాళ్ళకు కూడ చదువుకున్నళ్ళు ఉన్నా ఏం కదండి మాకు టీచర్లు కూడా లేరు తెలుగుకి మీరు ఎలాగో ఓ ఓకే అయినట్టే ఇంకా హిందీకునుూ మ్యాథ్స్కి లేరండి ఒక మీ పక్కన ఎవరైన చదువుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి
ఆ చెప్తానండి ఇంకా మిగతా సబ్జెక్ట్ లో కూడ ఎవరైనా ఉంటే చెప్తాను
ఆ చెప్పండి అంటే వాళ్ళకు కూడా మీకు ఇచ్చినట్టే సేమ్ అలాగే ఇస్తామండి
ఆ సరే అండి
ఆ సరే అండి
బాలేదం
ఓ ఓకే అండి మరి
అ సరే ఆ
అ సరే అండి